హలో
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినపాడు
ఆ ఈ రోజు మనము మార్కెట్ గురించి మాట్లాడదాము మనకిప్పుడు ఒక పల్లెటూర్ లో అయినా సిటీ లో అయినా మార్కెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఉంటుంది కదా మనము ఆ మార్కెట్ గురించి మాట్లాడుదాం
ఆ మార్కెట్ అంటే ఏమిటి అనేది చెప్ప్ పాల మీకు నాకు తెలిసింది
ఆ మీకు తెలిసింది మీరు చెప్పండి తర్వాత నేను కూడా దాని గురించి చెప్తాను అసలు మార్కె ఎందుకు అనే దాని గురించి మనం మాట్లాడుదాం ప్రతి ఒక్క ప్లేస్ లో ఉంటుంది కదా ఆ ఎందుకు అనే ముందు మార్కెట్ అంటే అమ్మిన వారు మరియు కొనుకునే వారు ఉన్న స్థలాన్ని మార్కెట్ అంటారు
అమ్మేవారు అంటే అమ్మే ఓనర్స్ ఉంటారు కొనే వాళ్ళంటే వాడుకునే వారు వినియోగదారులు ఉంటారు ఆ విధ విధంగా అమ్మేవారు కొనేవారు ఉన్న చోటునే మార్కెటింగ్ లేదా మార్కెట్ అంటారు
అంటారు అవును ఉ మనకు మార్కెట్ లో ఇప్పుడు ఎన్నో రకాల ఐటెమ్స్ ఉంటాయి ఆ ఇప్పుడు మనము తినేటివి అనుకుంటే కూరగాయలు అనుకోవచ్చు. ఏమైనా ప్లాస్టిక్ టై ఐటమ్స్ గానీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ గానీ క్లాత్స్ గానీ బట్టలు ఇలాంటి ఇవన్నీ కూడా మార్కెట్ లో మనం అమ్మడం కొనడము జరుపుకోవచ్చు కదా ఆ మనం కొనడానికి వెళ్తాం మార్కెట్కి ఆహా మనము ఇప్పుడు అమ్మడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే తే మనకు కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు
కూరగాయలు అమ్మే వాళ్ళు వస్తారు ఇంకేవైనా వస్తువులు అమ్మడానికి తీసుకోవా
వా వచ్చే వాళ్ళు పక్క ఊరు నుంచి వస్తారు మార్కెట్ మనం ఎక్కువగా గా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక ఎగ్జామ్ ఫుల్గా మనము కూరగాయలు అమ్మే వాళ్ళని చూసుకుంటే ఎలాంటి రకరకాల కూరగాయలు మీరు ఎక్కువగా చూస్తారు తరూ ఈ ప్రజెంట్ ఉన్న సీజన్ లో మీరు ఒకసారి చెప్పగలుగుతారా
సీజన్ని బట్టి కూరగాయ లు ఆకుకూరలు పండ్లు తీసుకొస్తారు, అమ్మేవారు మనం కూడా సీజన్ని బట్టి ఏ పండ్లు కొనాలో కొనుక్కుంటాము. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఏం సీజను అని చెప్పాలంటే ఎండాకాలంలో, ఆ ద్రాక్ష, మామిడి, మామిడి అయితే బాగా వస్తుంది మార్కెట్ లో సో మామిడి పండ్లు అమ్ముకునే వాళ్ళు వస్తారు. ఆ తర్వాత ద్రాక్ష, సపోట పుచ్చ అంటే కర్బుజ అంటారు, ఇవి ఎక్కువగా ఈ ఎండాకాలం కాబట్టి ఈ పంటలు పా పండ్లు తీసుకొస్తారు.
అయితే మనకి ఇప్పుడు మీరు అన్నారు. కదా పుచ్చకాయ అని చెప్పేసి, అందులో నేను చూసినవి ఒక ఒకటి ఏమో చాలా డార్క్ గ్రీన్ గా ఉంటుంది. ఇంకో ఏమో లైట్ గా ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది. అయితే ఈ రెండిటికి ఉన్న తేడా అంటే మ టేస్ట్లో కానీ లేదంటే అసలు గ్రోత్లో కానీ ఇది ఏం ఏం తేడా ఉంటుంది, అసలు
ఆ ఇది నిమ్మకాయలలో చిన్న నిమ్మ పెద్ద నిమ్మ అన్నట్టుగానే, ఈ పుచ్చలో కూడా రకాలు ఉంటాయి. అది కొంచెం చిన్నగా ఉంటుంది కలర్ వేరు ఉంటుంది.
ఇది పెద్దగా ఉంటుంది, రసం ఎక్కువ ఉంటుంది. రెండింటిని కర్బుజే అంటారు. కొంచెం నల్లని చారలు ఉన్న వాటినేమొ కర్బూజ అంటారు, కొంచెం అది పసుపు ఎల్లో కలర్ లాగా ఉన్నదాని తర్బుజా అంటారు. రెండు కూడా కర్బుజ రకాలే గాని కర్బుజలే కా ని రకాలు వేరు, ఎందుకనేది ఏం లేదు అంతే రకం మన మనుషులలో పొడవు పొట్టి అని ఎట్లా,
అవు అవునవును అయితే అయితే ఇందులో, ఒకటి స్వీట్గా ఒకటి చప్ప చప్ప ఒకటి నార్మల్గా చప్పగా ఏదో, అన్నట్టు ఉంటుంది అని నేను విన్నాను సో అందుకే
ఆ ఉ ఉంటుంది అక్కడ నేల రకాన్ని బట్టి దానికి దొరికి, ఇలా పోషక పదార్థాలను బట్టి దాని రూ చీ మారుతుంది కొంచెం చప్ప చప్పగా తీయగా ఉంటాయి. బాగా కొన్నేమో బాగా తియ్యగా ఉంటాయి ఎక్కడైతే పోషక పదార్థాలు బాగా అందుతాయో అక్కడ పండిన పంటలు
తియ్యగా రాళ్లమీద ఆ పండినవేమో కొద్దిగా చప్పగా ఉంటాయి. ఆ అవును ఇప్పుడు మనము ఒకవేల మనము ఇప్పుడు అదే మ మార్కెట్లో మనకు కొన్ని ప్లేసెస్ మీకు తెలుసా చోరు బజార్ ఇలాంటి ప్లేసెస్ ఉ ఉంటాయి, అవి కూడా మార్కెట్ అవి వాటి ఆ ప్లేసెస్ ని కూడా మార్కెట్ అనే అంటాం కదా మనము,
ఈ ప్రతిదీ అమ్మే చోటు ఏ
కొనేవాళ్ళు ఎక్కడ జమ అయినా దాన్ని మార్కెట్ అని అంటారు. మీకు ఆ ఆ చోర్ బజార్ లో జరిగే ప్రొసీజర్ అందులో జరిగే ప్రక్రియ ఎక్కడ నుంచి వస్తాయి. ఎందుకు అంత తక్కువ రేటు ఉంటాయి. అనేది మీకు తెలుసా ఏమైనా
ఆ కొంచెం వినున్నట్టు ఉన్నది. నాకు తెలిసిన అవగాహనన్ని బట్టి చెప్పమంటే చెబుతాను,
చెప్పండి నేను కూడా వినాలి అనుకుంటున్నా నాకు కూడా కాస్త తెలుసు మనము పంచుకుందాం
ఓకే ఏమీ లేదు కొన్ని పెద్ద పెద్ద పట్టణాలలో
ఓ తక్కువ ధరకు తీసుకొని తెచ్చిన వస్తువులు గాని లేదా దొంగ దొంగలించబడిన వస్తువులు గానీ లేదా సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్
మీరు కొన్న వస్తువులు కానీ అక్కడ అని అది అది వా స్తవమే అది కూడా నిజమే చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉంటాయి నేను వెళ్లినప్పుడు కూడా చాలా పెద్ద బ్రాండ్స్ ఉంటాయి అవి ఇవి మనకు చాలా అత్యంత తక్కువ ధరకి దొరుకుతాయి ఎందుకు అని నాకు కూడా అనిపించింది చూడ్డానికి కూడా అవి సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ అయినా కూడా చూడ్డానికి చాలా కొత్తదిగా ఉంటాయి అంటే మన న మ్మె నమ్మ సఖ్యంగా ఉంటాయి అవి అరే కొత్తదిగానే ఉంది ఎందుకు ఇంత తక్కువ రేటు అన్నట్టుగా ఉంటుంది అక్కడ వాతావరణం గాని అవి ఎక్కువ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే అలాంటి ప్లేసెస్ మనకు డే టైమ్ లో చాలా పొద్దున్నే షాప్స్ ఓపెన్ చేసి మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేసేస్తారు ఈ విషయం మీకు తెలుసా
తెలియదు
మనం మార్నిం
అంటే మార్కెట్ మార్కెట్ అంటే టైం వరకు కొంచెం సాయంత్రం వరకు ఉంటుంది అనుకుంటాను
ఆ ఇప్పుడు మనకు కూరగాయల మార్కెట్ కూరగాయల మార్కెట్ అయినా షాపింగ్ అయినా ఇలాంటివి మనకు సాయంత్రం వరకు రాత్రి వరకు ఉంటాయి కానీ స్పెసిఫిక్గా మనం చోరు బజార్ గురించి మాట్లాడినప్పుడు పొద్దు పొద్దున పొద్దున్న నాలుగు గంటలకే మొదలై మధ్యాహ్నం పదకొండు వరకు పదకొండు పన్నెండు లోపు మా మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది
ఎందుకు మరి ఈ సీక్రెట్ నాకు తెలియదు కొంచెం చెప్పండి
సీక్రెట్ అనేది అయితే నాకు అంత తెలివదు క్యాజువల్గా ఏమనుకుంటూ ఉంటా రు అంటే మనకు అక్కడ స్పెసిఫిక్గా ఆ మార్కెట్లో పెద్ద పెద్ద స్టాల్స్ గాని పెద్ద పెద్ద బిల్డింగ్స్ గానీ టెంట్స్ గాని పెద్దగా ఏమి ఏసి అమ్మరు సో ఎండకు ప్రజలు తట్టుకోలేరు కాబట్టి మనకు డే టైమ్ లోనే పెట్టేస్తారు అంత ఓపెన్ గా ఇట్ ఎలా అంటే మనకు పడుకునే మంచాలు ఉంటాయి కదా ఆ మంచాల పైనే అన్నీ ఇట్లా పెట్టేసి రోడ్ మీద పెట్టేసి అమ్ము తూ ఉంటారు వాతావరణానికి ప్రజలు తట్టుకోలేరు అన్న విధంగా మార్నింగ్ పొద్దున్నుంచే స్టార్ పె పేట్టి పదకొండు లోపు మొత్తం అంతా ఫినిష్ చేసి షాప్స్ క్లోజ్ చేసుకొని వాళ్లు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట
ఓకే ఇది చోర్ బాజార్ సంగతి అయితే ఒక్కొక్కసారి ఆ వారం వారం సంత ఉంటది ఆదివారం ఒక రోజు సోమవారం ఒక రోజు మంగళవారం ఒక రోజు ఇలా ప్రతి రోజు ఏదో ఒక రోజున కూడా సంత ఉంటుంది దాని వార సంత అంటారు
ఆ అ తెలుసు నాకు ఆ విషయం తెలుసు సు సో మన ఎక్కువ గా నేను చూసి సినవి మాత్రము ఆదివారాల సంతలు మాత్రం నేను ఎక్కువగా చూశాను
అ అయితే ప్రతి రోజు ఉండే ది బిగ్ బిగ్ బిగ్ మార్కెట్ అంటారు అది ఎప్పటికి ఉంటది తెరుచుకొని వార సంత అంటేనేమో ఆదివారం ఏ ఒక ఏ వా ఊర్లో ఉంటుందో అదే ఆది వారం మరో రో మరో ఆదివారం అదే రోజు లో ఊర్లో ఉంటుంది అలానే సోమవారం ఏ ఊర్లో అయితే ఉంటుందో ప్రతి సోమవారం అదే ఊర్లో ఉంటుంది అలా మంగళవారం బుధ గురు శుక్ర శని అంటే ప్రతి రోజు ఏదో ఒక రోజు ఏదో ఒక ఊరిలో సంత ఉంటుంది వీటిని వార సంతాలు అంటారు లేదా అంగడి అంటారు అంగడి ఈ ఇలాంటి అంగడిలో లేదా సంతలో కూడా మీరన్నట్టే రకరకాల వస్తువులు దొరుకుతాయి కాకపోతే చీప్ కాదు ఉన్న ధరకే కొనుక్కోవాలి తెచ్చుకోవాలి
అవునా ఎక్కువ శాతం మనకు ఒక మా రైతులే వస్తార అనుకుంటా మనకు ఈ వెజిటేబుల్స్ గానీ ఫ్రూట్స్ గాని కానీ అమ్మడానికి
ఆ బాగా చెడ్డిరు రైతులే వస్తారు ఎక్కువగా రైతుల అవసరాలు తీర్చుకోవడానినికి సంతకు వస్తారు వాళ్ళంతా
ఇప్పుడు మార్కెట్ అనే ఇప్పుడు వెజిటేబుల్స్ ని చూసుకున్నట్టయితే ఒకరు అమ్మే బదులు మనమే మనం సొంతంగా పండించుకోవచ్చు కదా అనే తాటు కూడా నాకు ఉండే కానీ ప్రతి ఒక్కరుూ పండించు కొలేరు అనే మెయిన్ రీజన్ వల్లనే ఇలా మార్కెట్స్ అనేటి పెడతారు అరు అని అనుకుంటున్నా
పండించిన వాళ్ళు వాళ్ళు తినడమే కాకుండా మిగిలింది అమ్ముకుంటారు కొందరు బిజినె స్నేస్ పర్పస్ లోనే పండించి అమ్ముతారు
ఆ వాళ్ళకు చాలా ఎకరాలు చాలా భూమి ఉండి అందులో వాళ్ళు పంటలు పండించి దాన్ని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ అమ్ముతారునుకుంటాను
అంటే వాటర్ ఫెసిలిటీ ఉన్నాళ్ళు ఆ పని చేస్తారు ల్యాండ్ తో పాటు వాటర్ కూడా ఉండాలి కదా
ఆ అది కూడా నిజమే
అ
ఇప్పుడు మీకు చూసుకో
ముఖ్యమైన విషయాలు నాకు బాగా చెప్పారు ఈరోజు ఫోన్ చేసి
అవునవును ఈ ఇలా ఈ రోజు మనం మార్కెట్ గురించి నాతో మాట్లానందుకు చాల చాలా ధన్యవాదాలు
ఆ మీ కూడా ధన్యవాదాలు
ఓకే అ ఓకే